అవునా ఆ బాగున్నారా అండీ
ఆ బాగున్న నండి మీర ఎలా ఉన్నారు
ఆ బాగే ఉన్నారండి
ఆ ఏం చెస్ తిన్నారా అంటే ఏ వంటల్ చేశారా
ఇ చేయాలి ఇప్పుడే పేలిసే అప్ బయటికి పోయి వచ్చినాయి ఇప్పుడే పిలిసా అప్ పింగ్ వైఎ చిన్నయింది
ఆ మీ అమ్మాయి పెళ్ళ అండి
అవునండి ఇంకా బట్టలకి పోయినం గోల్డ్ కి చూస్ వాచ్ వచ్చినాం రేపు రమ్మన్నారు మళ్ళీ పోతాం రేపు పోయి బంగారం కోసం ఇగా ఆ ఇంకా
నాతో ఏందీ రా ఓచిన్ ఆ మీ వాయిస్ ఇన్ ప్ వాయిస్ ఇను పే విన్ వినబడడం లేదండి
ఆ మెద్ మీరే మీ కాడే మాదేం లేదు
అవునా ఆహా ఆ వంట ఏం చేస్ ఉంటది అండి ఇప్పుడు
తింటున్నా అండి పులిహోర చేసుకున్నాం ఇంకా అదే తింటా ఉన్న ఎటు
ఆ ఆ తిన్నాం తిన్నామ అండి ఎంతన్నాదండి ఇది బంగారం రేట్ తన వార్డ్
ఇకా ఇంకా నేను ఇం మా ఆయనే చూసుకుంటాడు తప్ప పక్కన పోత అంతే మ్యాచ్ రేట్లు మనకు ఏం తెలియదండి ఆయనే చూసుకుంటాడు
డ అండి మీ కాడ
ఇంకా ఒక్కొక్క రేటుని బట్టి ఇంకా అన్ని మీరు రారా రండి చూస్తారా
మ్మ్
పె డెరేషన్ చేస్త కా మ అదే అన్న ఒసారి ఒక కాడే తీసుకుంటాం చీరలు గోళ్ళ అంతా ఒకటే మ
ఆ ఇంటికాడ పెట్టుకు నారా లేదంటే ఫంక్షన్ లో పెట్టుకున్నారాండి పెళ్ళి
ఇంటి కాడ ఫంక్షన్
ఫంక్షన్ హాల్ నా ఈ మట్టన్ చికెనా లేదంటే నార్మల్నా
పాపు బోలే పప్పు పోయినాలండి తన్నాయండి మావి మావి ఇంకా చికెన్లు మటన్లు తినవండి మావూలు
అంటే అయిన ఇవి ఈ కాలంలో ఉన్న
అవును మేము అయదినము నా పప్పు కోపప్పు అయ్యే తింటాం
ఆ సాంబార్ ఎక్కువ తింటదా అండి మీరు
ఇస్తారా అండి మీ ఈళ్లల్ల
తింటాము అంటే మా ఇ తెలంగాణ ఎట్లుండది అంటే అట్లనే ఉంటది మాస్ ఉంటది కాని ఆ పిలుసామండి నా పెళ్లి కూడా ఈ ఈ సంవత్సరా లో పెట్టుకున్నాం అను
ఏ ఊరండి
మది ఇక్కడనే అండి గోరకనే ఉంటుంది అది పెట్టుకున్నాంమండిచ్చేయ్యి సంవత్సరంలో లోపు పెట్టుకున్నాం పిల్ల దొరుకుతులే అండి ఒక మీ దాంట్లో పిల్లని చూసి వెనలాడి పెట్టానండి
ఆ సరేండి నేను చెప్తా చూస్తా చూస్తాను నచ్చద్దండి మేము మేం చే మా అమ్మాయి నాకు నచ్చినట్టు మీరు చేసుకోవద్దు దు మీకు నచ్చార్గండి
ఆ మీరు చూస్తానాం నాచ్చాదాని
ఆ సూస్తా తీపిస్తాంలెండి
అహం
తీపిస్తాం అండి
ఆహా ఇంకా అండి ఏం చేస్తదండి ఇప్పుడు పుల్లిగోద తింటే ఇప్పుడు నైట్ కడుపులో నిండుతదా అండి మీకు
ఆ ఆ మ అంతే మజ్జిగ దాగుతాం మజ్జ్ మజ్జిగ పోసుకొని దాగుతాం గా బాగుంటది పులిహోల మజ్జిగ పోసుకుంటే ఇంగా ఏం కాదు
ఆహహ
మే మీదినరా మజ్జిగ పోసుకొని పుడిగోళ
లేదండి మాకట్లా అలవాటు లేదు మాకు కు
అవునా. !
ఆ మేము రాత్రి సమయంలో చపాతీలు తిన్నాం అండి. చపాతీలు, మూడు చపాతీలు తింటాం
ఎట్ట జేస్తారు చపాతి మాకు జెప్పవా నేను జేస్తా
ఆ నాకు తెలియదండి మా అమ్మగారికి తెలుసు వంటలు ఏమున్నాయండి వంటలు నేర్చుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఉన్న కాలంలో ఆ అమ్మాయిలు ఏం చేస్తున్నారండి ఏం చేస్తలెరూ అమ్మాయిలు వంటలు అందరు అబ్బాయిలే చేస్తున్నారు
అవును నేర్చుకోవాలి అళ్ళు నె ట్టె అమ్మ బయటి బొతే తే అబ్బాయి ఏందినాలి కారమెసుకోని తినాల
ఆహా ఉన్నకాలంలో ఏమున్నాదండి? ఏం లేదు అమ్మాయిలందరు షాపింగ్ అని అదని ఇదని వంటలు మన సాంప్రదాయం మొత్తం అంతా మర్చిపోతున్నరండి
ఆ కారం ఎసుకొని తింటే కడుపులో మంట పూడతద
కారం లేదండి వంట నేర్చుకుంటా అండి అమ్మ మ్మ గారితోనే నేర్చుకుంటానండి నేర్చుకుంటాను మెల్లమెల్లగా నేర్చుకోవాలండి మీకు ఏమేమి వంటలోచ్చాండి మీకు మీకు
ఆ.. మాకెక్కు మాకెక్కువా రావు నానాయి నాకే వస్సయి
అంటే మీకిష్టమైన వంట ఎప్ చెప్పండి మీ ఇంట్లో జేసుకుంటా నేను
అవ్నా ఎ గ్ బిర్యానీ ఐజేస్స అప్పుడప్పుడు
గ్ నీస్ కదా అండి అట్ల ఎట్లా తింటది మరి తిన అని అట్లేట్లున్నా చికన్ మ
అంటే ఇంగ ఎగ్గు తిని మళ్ళీ ఎంమ్మటే బండలన్నీ గడుగుతం అండి తడి పూజ చేసుకుంటాం ఆ రోజు దింటం తెల్లారి ఇ షాంపొ ఎసి బండలు కలుగుతామండి
అహహోనా
అవును బండలు గడుక్కోనీ పూజే స్కూటం
ఆ పెళ్ళి ఆ నేను చేస్తామండి మేము చాలా బాగా చేస్తాం మీకన్న ఎ క్కువ చేస్తా నేను
అవునా మాకుంగే మ్మ్ గాద్ అన్ని దేవుళ్ళు ఇష్టం మీకేమేమి ఇష్టం అండి ఏ దేవుడు ఇస్ట
కెక్కువ చేస్తాను ఏ దేవు విజయవాడకి వెళ్తా ప్రతి సంవత్స ఆ ప్రతి సంవత్సరానికి విజయవాడకి వెళ్తాం మీరా అండి
మీరు
నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏస్తున్నండి డి
అవునా మా ఆయన అయ్యప్ప మాల ఏసుకుంటాడండి డి ఎక్కువ అవ్ అయ్యప్ప ది వాసం మాత్రం వా వైట్ డ్రెస్ వేస్తాడండి నలభై రోజులు అది నలభై రోజులు ఇది నలభై రోజులు నలభై ఒక్క రోజు అయ్యప్పది
మేము ఒక్క వీ ఓ స్త ఏసేది దుర్గమాత అండి మేము ప్రతి సంవత్సరం చేస్తున చిన్నప్పటి నుంచి సా నుంచి ఇప్పుడు దాకా ఏస్తున్న పదహారు ఆ పదహారు రజులు అం కాకతే నేను పదకొం రోజులు ఇస్తా పన్నెండు రజులు ఇస్తా నేను విజయవాడకి వెళ్తే పా పా ఇట్ల అతుందండి
అవునా విజయవాడ పోతారా విజయవాడ ఎట్లపోవాలండి మేము పోవాలఒపూట చెప్ప ప
ఆ ట్రైన్ బుక్ చేసుకుంటే ఈజీగా అయి వత్తదండి మీకు
అవునండి ఎక్కడ బుక్ చేసుకోవాలి ఫోన్లోన్న
ఫోన్లో అంటే ఐఆర్సిటీ కావాలండి ఐ సిటీ యాప్ తీసుకోవాలి
అమ్మాయి చెప్తా మా అమ్మాయి చెప్పి బుక్ చేపించుకోవాలి
అ అట్లా అన్నా అట్లా కాకపోయినా కాని శేషన్కా రైల్వేస్టేషన్ కాడి కెళ్ళి వాళ్ళ బుక్ చేయమంటే రిజర్‌వేషన్ టికెట్ వాళ్ళెబుక్ చేస్తే తండి మీ ఒక రోజుల్లా మీ
ఆ ఆ మీర్ పోయినప్పుడు చెప్పరాదు మేం జే వస్తామో రెడీ ఉంటాం ముందు రోజ్ చెప్పండి
అదెఅండి చెప్తామండి ముందు రోజు కాదండి ఈ ఒక నెల క్రితం ముండే రోజు నెల ముండే బుక్ చేసుకోవాలి
అవునా దూరమా అండి విజవాడ
నాల్గుంట ఇబ్బందివాడు
అమ్మో నాలుగు గంటల అండి మాకైతే ఎక్కువే పడుతుందిగా మా ది సైడ్ గాదుగ
ఆ మీ సైడ్ ఆరు గంటలు పడుతాది ఒక రెండుగంటలు ఎక్కు వ పడుతది
అవునా ఉమ్ సరే తిరుపతి
ఆ తిరుపతికి నెను ఎల్దామా అండి మీరు సా వేండ నెను వస్తా
అఆ పోదం ఒక రోజు ముందు పో రేపు ఫోన్ చేస్తా ఎప్పుడన్నా మీరు రాండి పోదాం అందరం కలిసి తిరుపతి చాలా ఈ అటు పోదాం అండి
ఆ ఇంకా అండి ఏం విశేషాలు
ఏం లేదు తేడా ఇంకా ఇంకా ఎంత కావట్లే పెళ్ళి అప్పుడ నా కలర్లే అయితున్నా సున్నాలని ఇప్పుడే ఆ చార్జ్ చేయ్యారు అప్పుడేనా కొంచెం రెండు రోజులు కాస్ వచ్చాక అప్పుడు చార్జ్ చేస్తారు పెళ్లికట్లు వచ్చాక గుళ్ళలో పెట్టిచ్చాక అప్పుడు సందడి ఉ ఉంటది మా ఇంటకాడ మూడు
కష్టమైతా అంట ఇంకా
ముందు అప్పుడే ఇంకా రాలేదు ఇంకా వస్త వస్తారు ఏ అప్పుడు వచ్చారు పోయిరు మళ్ళీ పెళ్ళికి వస్తారు రేపు అన్నప్పుడు అందరు వస్తారు వస్తారండి పెళ్ళక ఫోన్ లో కార్డు వేడతా
ఆ పెట్టానండి తప్పకుండా వస్తాండి
ఆ అదే ఫోన్ లో కార్డు దూరం వాళ్ళకి కార్డు మే ఫోన్ లోనే పెడతా అండి మా వోళ్ళు ఎవద్ తిరిగే వాళ్ళు లేరు నాకు
ఆ బ అదే అని అందుకే అంటున్న చుట్టాలు వస్తే మీకు కు ఆ సమయం అనేది తక్కువ అయిపోతు ఫాస్ట్ ఫాస్ట్గా తొందరగా అయిపోతుందిండి మీ చుట్టాలు ఫస్ట్ పిలవండి అండి ముందుగా వెళ్ళిపోయాండి చుట్టాలని
అదే వస్తారు వస్తారు మా చుట్టాలు ముందే వస్తారు వ
ఆ మీ దాంట్లో కూడా మీ దాంట్లో కూడా ఆహా వస్తా వస్త స్త మీ దాంట్లో కూడా పెళ్ళిల అంట చాల బాగున్నాయండి
అవును పా మె ఐదు రోజులు పెళ్లి ఉంటందండి మా ఇళ్ళలా గోరింట అవును తిండి మా ఇల్లలా బాగే ఉంటాయి ఇంకా పప్పుగా మే తిన్న అంత మీర ఎంత తింటే అంతే మీకన్నా ఎక్కువ ఏం కాదండి మాకు
అదే అదే మా దాంట్లో ఏంటిది చికెన్ మటన్ పెడతాం కాబట్టి
ఆ మేము ఎక్కువ ఆడ అండి చికెన్ పానీ పూరీలు అవి అన్ని అవి ఉంటాయి చికెన్లు అయి ఉండవు మా కాడ
ఆ ఎళ్ళానండి మేము వెళ్ళామండి ఒక పెళ్ళి కెళ్లాం మేము ఆ ఫ్రెండ్ వాళ్ళ మా స్నేహి ప వల్ల అక్క పళ్లికెళ్తే ఆ వాళ్ళు వాళ్ళు ఇంకా దోష చలు వడలు స్వీట్స్ యాభై ఒక రకాలు పెట్టామండి వాళ్ళ వాళ్ళు ఆ యాభై రకాలు పెట్టారు అవి చూస్తేది మాకు కడుపు నిండి పె పై తినవడితిని కంటే మాకు మొత్తం అక్కడ్నే ఇగ
ఆ ఆ సారా ఆ ఇంకా చెప్పాలండి మీ పల్ల మీకు
కాల్ మళ్ళీ వేస్తాను నేను వీలున్న టైమ్ లో
ఆ మీకు ఇంకా అదే మీ ఇంట్లో ఉమ అన్నయ ఉన్న అండి పిల్లలు
ఒక్కనేే నేను
అవునా మీ అమ్మకి ఒక్కవేనా ఆడపిల్లలు ఎవ్వరులేరా
క
ఆ చూస్తురా సంబంధాలు మీ
ఆ చూస్తారు చూస్తారండి
అవునా మా ఇంటి కడ
సరే అండి మీ నేను ఉంటాను ఇద
ఆ ే